లో
హాయ్ అండి బావున్నారా?
హాయ్ అండి బావున్నాం. మీరు బావున్నారా?
ఆ బావున్నం మీ
ఏం చేస్తున్నారంండి?
బ్రెష్ చేయాలి ఇంకా
అవునా ఇంకా టిఫిన్ కూడా చేయలేదా ఆన్
చేయాలండి నైట్ షూట్ పోయి వచ్చిన ఇప్పుడు లేసినా ఇప్పుడు ఆ చేసి చేస్తున్నా
అవునా అండి మీ వైఫ్ చేస్తదా అండి టిఫిన్ గిట్లా
అవునండి రీసెంట్గా మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్
అవునా ఇంకేంటండి అసలు కళలోనే ఉ కళల్లోనే ఉన్నారురండి ఇంకా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటున్నారు మాది ఆ తిన్నామండి మేము టిఫిన్ చేసాం కాలేజ్ కాదండి మ్యారేజ్ ఆ అవునండి
చిన్న ఏజలో మ్యారేజ్ అయింది చిన్న వాయిస్ చిన్నగా చిన్నగానే వస్తుంది పెద్దగా అంత పెద్ద మనుషుల కొ చిన్నజ్లో అయింది మ్యారేజ్
అవునండి టెన్త్ క్లాస్ అయిపోగానే కరోనా బ్యాచ్ లో పెళ్ళ అయిందండి
అయ్యో పాపు బాబు
అవునండి పాప బాబు హు
ఉహు
ఇద్దరు ఇంకా ఏం లేదండి ఓ ఇంతకు ముందే ఆ స్నాక్స్ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టాను
ఈవినింగ్ వచ్చాక తింటారా వాళ్ళింక అంటే ఎట్లా ఇద్దరు స్కూల్కి వెళ్తారా
లేదండి ఒక బా పాప వెళ్తుది బాబు కూడా తింటాడు ఇంకా ఆమె వచ్చేసరికి ఇ నేను కూడా తినొచ్చు కదండి అందుకే కొంచెం ఎర్లీగా చేసుకుంటారండి
అయితే పా పాప పేరు అయిప్ప మీళ్ళలు కూడా తింటున్నారు అయితే
ఉ అవును కదండీ అసలే చిన్నజ్ లో పెళ్ళయింది కదండి తినే టప్పుడే పేలే
అయ్యో
తిననీయ లేదండి ఇంకా మా సారు కూడా తిననీయడండి మా సారు ఏం చేస్తాడు తిరుగుతాడు తింటాడండి
అంతేనా
ఉమ్
ప్లాన్ చెయపోను
ఏం టూర్ అండి మొన్ననే వెళ్ళొచ్చాం
ఏ టెల్లిలండీ
మొన్న భద్రాచలం మా తాతగారు జాస్తికి వెళ కలిపొచ్చామండి
అవున
ఆ ఇంకా అదే మాకు పెద్ద టూర్ అండి
అవున బోట్యిడ్ చేసలా
ఆ చేసామండి పర్మశాల అవన్నీ చూసి వచ్చాం మంచిగా
అవునా
మీరు వెళ్లార అండి
ఆ ఎప్పుడో వెళ్ళ చిన్న పుడు ఇప్పుడ ఏ వెళ్ళలేదు ఇక మ తాత ఎప్పుడో చిన్నప్పుడో వేండు
అవునా మళ్ళీ ఏ తాత లేరా అండి
ఇక దానికోసం చూస్తాను అంటే దాన్ని చగుంట కొంపతీసి ఇప్పుడు
ఏమనునండి అట్లా
అట్లే ఏం లేదండి టైం ఇగ ఇప్పుడే కాదు
హ్మ్ హు
అ సమ్మర్ గా అండి ఏదైన్నా స్విమ్మింగ్కి వెళ్ళపు వేళ్ళు స్విమ్మింగ్ ఫుల్ లేదా మీకి
ఆ ఉందండి ఇంటి ముందే ఉందండి స్విమ్మింగ్ ఫులు
అహా అవునా వెళ్తారా అండి మరి అప్పుడప్పుడు అంటే ఎండలు బా కొడుతున్నాయి కదా
ఆ వెళ్తామండి రోజు పైన ఒక క్యాన్ అన్నా బాటిల్స్ అన్నా టైర్ అన్నా కట్టుకొని ట్యూబ్
అంటే ఎందుకండి అంటే లోపట లోపల పోనికినా
భయం అయితదండి నేర్చుకుంటున్నాం ఇప్పుడే ఆ ఇప్పుడే నేర్చుకుంటున్నాము అండి
హ్మ్ హు
అసలు చిన్న ఏజ్ లోనే కదాండి పెళ్లి అయింది స్కూల్ కు పోయి టెన్త్ అయిపోయింది అంతే ఇంకా అప్ ఇప్పుడు స్విమ్మింగ్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటానండి ఇప్పుడే నేర్చుకుంటున్నాం
అవునువును గా
హ్మ్ ఈ రోజు మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అంట గా అండి
ఏమో అండి
ఆ
తెల్వద్
అసలే ఏ ఫ్రెండ్ అని తెలుసా అండి
నాగే మరి కనిపితది రోజు
అయ్యో శిరీష వాళ్ళ మరిదిదండి
అవునా ఓకే ఓకే ఓకే ఆయన నే ఊళ్ళో లేం కదండీ చూడాలి ఇగ
అవునా అండీ
ఉ
ఏంటో అండి చిన్నోళ్ళకే పెళ్ళిళ్ళయితున్నాయ్ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే కాకపోతే వాళ్ళ ఏజ్ బానే ఉ ఉంటుంది
అవునువును
ఆ
అట్లా అండి
అయ్యో నెక్స్ట్ మీదే ఇంగ మీ పెళ్ళ అయిపోయింది అంటున్నారు ఆల్
అవును
మంచిగ లవ్ మ్యారేజ్ అవునండి ఎందుకు ఆర్య సమాజ్ లో పెళ్ళి చేసుకున్నారా అండి
ఆ లేదండి డైరెక్ట్ సంతకాలే
రిజిస్టరా రిజిస్టర్ మ్యారేజా
ఆ అట్లా కూడా లేదండి ఇగ వేరే సైన్
హ్మ్ హు ఎందుకండి నచ్చితే ఉండేలాగా లేకపోతే లేదా అండి
అట్లా ని కాదు ఆల్రెడీ పాప
ఆహ ఆల్రెడీ పాప
అవునువును
పెళ్ళికి ముందే పాప పుట్టిందా అండి
అవును అదే సైన్ ఇగ
అవునా అండి మరి ఇంత ఇంతకు పెళ్లి చేసుకున్నారా లేకపోతే
న లేదండి ఇగ స రిజస్ట్రేషన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నం అయిపోయింది
ఏదో ఒకటైతే చేసారు కదా ఎమ్ మీ మీ ఇన్స్పిరేషన్ ఏ మూవీ అండి మరి
రాజు వెడ్స్ రాంబాయ్
అవునాండి కాకపోతే దాంట్లో ఎయిడ్స్ రావడం వల్ల చనిపోయరు కదా అండి మీరూ మాత్రం కన్నరా అండి
ఫీల్ గుడ్ మూవీ కదా అని చూసనా బాగుంటది
అవునా
ఇవాళకి వెళ్ళి మేము బతుకున్నాం అంత ఏమి లేం లేదు
ఉ అయ్యో అయ్యేందుకు అంట టారండి పాప ఉంది అంటున్నారు మంచిగా ఏం పేరు పెట్టారండి
ఇంకా చూడాలండి ఇంకా
ఆ హమ్
ఇప్పుడు అయితే అమ్ము అని పిలుస్తున్నాం అమ్ము
అమ్మున ఇ అది ఓల్డ్ పేరు కదండి కొంచెం ట్రెండ్ ది ఏమన్నా చూడకపోయారా
చూడాలిగా
ఉమ్
తిన్నారండి మీరు
ఆ తిన్నామండి ఇంకా బాబు కోసం ఏమన్నా ప్లాన్ చేస్తున్నారాండి మరి
ఏం లేదండి ప్రజెంట్ అయితే నైట్ షిఫ్ట్ పోయేసిస్తా మా అమ్మాయి ఓక్కతే ఉంటది ఇంట్లా ప్రిపేర్ చూసుకుంటుంది
అయ్యో ఇంకా అట్లున్నాక ఆ అంతే అండి పాపం ఇ వాళ్ళ పేరెంట్స్ కి ఓకేనా అండి మరి మీరు ఇట్లా పెళ్ళి చేసుకుంటే అయ్యో మీ పేరెంట్స్కి ఓకేనా అండి మరి మీరు ఎందుకండి అట్లా తప్పు పని చేసారు వాళ్ళ పేరెంట్స్ నొప్పియాల్సింది ఎందుకంట కంటే
అది కుదురుతలేదనే ఇట్లా చేసినాం అండి
అవునా
హ
కాకపోతే వాళ్ళు ఇంతగానం పెంచి
ఇంకే పోతే ఇట్లా బాప కదా ఆ తీసుకుంటే వాళ్ళే చూసుకుంటారు కదా
అదే అండి కాకపోతే ఇంకా వాళ్ళకి ఎంత సఫర్ ఇప్పుడు మీరు పాప ఉంది అంటున్నారు రేపు పాప కూడా ఇప్పుడు ఇట్లా చేస్తే తట్టుకోగలుగుతారా మీరు
ఇగ ఫస్ట్ అడుగుతాం అటు ఇటు చూస్తాము
లేదు ఎవరి సిచ్యువేషన్ వచ్చేసరికి చెప్ప
అది ఎవ టైం వచ్చినప్పు డే వాళ్ళకి నతనే ఉంటది
మీరు ఉ మనం కూడా అట్లా చేయం జస్ట్ మన వరకే అలా ఆలోచిస్తాం వాళ్ళని పేరెంట్స్ లాగా చూడం కని తర్వాత మనకు బుట్టి పుట్టిన పిల్లలు అట్లా చేస్తారని ఊహించుకోవడమే అసలు ఊహించుకోలేకపోతాం
ఇ కామనాండి
ఏం కామనండి మీరంతా గట్లే ఉంటారు బాయ్స్
షట్ బాయ్సే మంచివారండి గర్ల్సే కొంచెం మ్మ్
ఏం అంటే ఉంటారండి బాయ్స్ లో కూడా కొంచెం ఇష్యూస్ కొని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు
మ్మ్
అంతా ఇష్యూ చేసి పెంట పెంట చేసే వాళ్ళు కూడా ఉంటారుగా
ఇగ అవనీ కామన్
ఇప్పుడు విజయ్ దేవర కొండ ఎట్ల ఉన్నాడండి మంచిగా ఒక రిలేషన్షిప్ ఎట్ల మే ఎవరు ఎవరైతే ఏంటండి ఇప్పుడు ఒ సెలబ్రిటీస్ అయితే ఆ ఫిలిమ్ సిటీలో ఇట్లా చ చెప్పుకోవట్లేరా తెలవట్లేదా ఆయె
యాక్చులీ ఆ మా అంటే విజయ్ దేవరకొండ వాళ్ళ వైఫ్ హిరోయిన్కి సెకండ్ మ్యారేజ్ ఇది
ఆ అవును తెలుసు
మ్ అట్లా యాక్సెప్ట్ జేయరుగ అండి అందరు వాళ్ళ డబ్బులు ఉన్నాయి ఫేమ్ ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏం లే బిజినెస్ గ్రోత్ చేసుకుంటాలు అంతే
ఆ అంతేగాని ఇప్పుడు ఏదో ఒకటండి ఇప్పుడు గీతా గోవిందం నుండి లవ్ అని అంటున్నారు ఇంతవరకు ప్రైవేట్ గా ఉంచిరి అంటే మంచి లవ్ స్టోరీ వాళ్ళది అది ఇదని చెప్తున్నారు కదా
ప్రైవేట్ ఉన్న ఫస్ట్ ఉన్నోడు వద్ద
మ్మ్ ఏమో ఇగ
ఆహా ఏమో అండి మీది లవ్ మ్యారేజా అండి
కొంచెం ట్రూగా ఉంటే ఎవరిక్ తెల్వకుండ మెయింటైన్ చేయొచ్చండి కాపోతే అందరు ఏందంటే తెలవాలి మా దెలవాలి మా దెలవాలని ఇట్లా డప్పుసాటింగ్ వేసుకుంట్రు
ఆ తెలిసిన పెద్ద దాగేదేన్ లేదు తెల్వకుండా పెద్ద ఏం లేరు వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతారుగాండి
ఉమ్మ్
ఎవని లైఫ్ ఆళ్ళది
అంతే అండి కాకపోతే ఇంకా మీరు అట్లే అనుకుంటారులేండి కొంచెం డిఫరెంట్ గా
బాయ్స్ ఆ
మ్ హు మీరు
మ్ హు
బాయ్స్ కాదు మీరు మీకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటాయా అండి ఇయర్స్ మ్ హు
ఇంకండి ఏం కర్రి చేసారు మరి
కాదు ఈ రోజు దోసకాయ అండి
ఆ
దోసకాయ
దోసకాయ్ అంటే మీ పాప స్కూల్ ఎళ్తదా ఇద్దరే ఎవన్న
ఆ ఎళ్తదండి పాప ఎళ్తది
హ ఒక పాప ఇద్దరు పాపలేనా
ఒక పాప ఒక బాబు
వావ్ చిన్నేజ్ నౌ జస్ట్ ట్వంటి టూ
యా ట్వంటీ టూ ది రీసెంట్ గానే అండి అది కూడా బడ్డె అయిపోయింది
అవునా
ఇంతకు ముందు ట్వంటీ వనే ఉండే ఆ సెవెన్ సెవెంటీన్ లోనే మ్యారేజ్ అయిందండి
టువ సెవెంటీన్ అంత మీది అప్పుడు నైన్త్
టెన్త్ ఏంటి ఆ టెన్త్ సెవెంటిన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయిపోయింది టెన్త్ ఎగ్జామ్స్ అ పేనే కరోనా టైం మ్యారేజ్ ష నెక్ట్సు ఎయిటీన్ ఇయర్స్ కి బేబీ కతం ఇప్పుడు ఆమెకే ఫోర్ ఇయర్స్ నాకు ట్వంటీ టూ ఇయర్స్
మ్మ్
ఫైవ్ ఇయర్స్ అండి మ్యారేజ్ అయిపోయి
అవునా
హ
చె